ఉ బాగున్నా నువ్వు బాగున్నావా
హు బాగున్నా
ఏ చేస్తున్నావ్ ఏం నను పైన కూర్చొనిపచ్చుకలేవని వాటిని అన్నిటినీ చూసుకుంటాను నువ్వు
ఏం చేయలే కాళీ ఏం చేస్తా
ఉ ఇడ ఆవులు ఉంటే వేరే వాళ్ళు గడ్డి వేస్తాంటే చూస్తా ఉన్నా కొంగలు అక్కడెక్కడ తిరుగుతాయి ఎందుకు కొంగలు ఆవులు పక్కన పక్కనే తిరుగుతాంటాయి
కొంగల ఆవులికి ఇ ఉంటాయి పురుగులగా పిడు లు అని ఉంటాయి అవి తీసుకు క తిందామని
ఉ ఏమన్నా పంట దున్నేటప్పుడు కూడా వెనక వెనకనే ఎగురుతా ఉంటాయి ట్రాక్టర్ వెనక వెనకనే
హు అంటే గింజలు వేస్తా ఉంటారేమో ఆ వాసన కూడా నచ్చితుంది అనుకుంటా వాటికి తునేటప్పుడు
ఆహ
నా కూడాూ రెయిన్వాడి వాసన బాగా నచ్చుతుది
బాగాండే న సలు మా అమ్మ అయితే చాలా ఇష్టం మా అమ్మకి
నేను కూడా అదిే వస్తుంది ఇంకా సీజన్ లో ఫస్ట్ టైమ్ పడుతుంది కదా
అ ఎండిన మట్టి పైన వాటర్ పడితే చాలా మంచి స్మెల్ వస్తుంది
అవును
ఇంకా మా పిల్లి ఆడి ఆడి ఆడి ఆడి ఆడేపోయి పనుకునింది చూస్తుంది దొంగ చూపులు
ఆ ఇంట్లోనే
గోకి బపెట్టేసిిన మ అ
అవునా
వెళపోతే నిన్న వచ్చి వే బిల్డింగ్ లో వెళిపోయింది ఫస్ట్ ఫ్లోర్ లో ఆడనుంచి ఆరు స్తుంది మల్ల మేము కిడ్ అకిిలో నుంచి చూసి మళ్ళీ మా డాడీ పోయి తెచ్చినాడు
ఆహ
లో వాల్స్ వాల్స్ ఉంటాయి కదా గోడెలు ఉంటాయి కదా దానిపైన ఎక్కేసింది ఓ అని ఆరు స్థాంధీ ఆడ నుంచి కిందకి దుకి చూస్తుంది
ఓ
ఉ పొద్దున్నంతా పనుకునేది మా ఇళ్ల
అ
మా ఇల్లు పైన మేము మోల్డింగ్ వేసినాం ఫస్ట్ ఫ్లోర్ లో ఇంగ కింద షాప్ తప్పు ప్లేస్ ఉంటుంది మనకి
ఓహో
ఉ మీది
మది మామూలుగా ఒక ఒకటి
అంటే ఆహా అ అట్లే బాగుంటుంది నీ ఎవరి ఎక్కడలు పగడలు వచ్చసేదిప్ప ప్రాణం పోతున్నది ఇద అయితే ఒక ఆట ఆడుకుంటుంది మా పిండి మార్నింగ్ అంతా పడుకో అది నైట్ లో ఒక ఆట ఆడుతుంది నాతో పైకి వెల్బపోతుంది ఏం మూర్స చలో పట్టు కొని చికిన రోజులో మళ్ళ పైకిపోతుంది
అంటే దాన్ని కట్టేయరా అట్లే వదిలేస్తారా
ఆహా అట్లే లే సం పనుకునేటప్పుడు క్రియేట్టోమటక్ క్రేట్ ఉంటుంది కాని దాంట్లో వేసి పైన ఒక క్రేట్ పె పెడతాం అన్నమాట పోకుండా
అ అంతే
చేతులు కాళ్ళ అంతా బరికి పెట్టేసింది
ఉ గోర్లి ఎక్కువ ఉంటయి కదా
హు రీసెంట్గా కట్ చేసిన అప్పనికి ఇనం ఉ పడుకున్న ఇప్పుడు రెండు కాళ్ళకి నాలుగు నాలుగు ఏళ్ళ కట్ చేసిన అసలు దొరకనే దొర్కవు వెతికి వెతికి ఎన్న రెట్గా కట్ చేసిన
ఊ
మీరేం పెంచుకోరా మీరేం పని చేయడం లేదా
మేమేం లేదు ఆవులతో సరిపోతుంది మాకి
హ్మ్ ఆవులు ఏం సతాఇచ్చవు గదా అంతగా ఈ పిల్లి సతాయించినట్టు ఏమీ సతాయించదు. ఒక ఈగ రాగుడ్దు ఒక కప్ప రాగుడ్దు ఇంట్లోకి ఎత్తుకొని వచ్చేస్తుంది
ఆహ ఆ
మన్నా రీసెంట్ గా ఏం జరిగిందంటే, పైనా గేట్ దగ్గర ఏ కలర్ మారుతుంది. చుడు ఏందో అంటరు. దాన్ని
హ్మ్ ఆ మినుగురు పువ్వు మినుగురు పురుగు మినుగురు పురుగు
పురుగు కాదది వీళ్ళు ఏందో అంటారు అదీ ఫ్రూట్స్ పైన ఎక్కితే ఏ కలర్ ఉంటే అందీ
ఓహోహో తొండపీకనా
ఆహాఆ అద్ దే ఏమ్మె
అట్లే ఉంటుంది కానీ దాన్
ఏందో అంటరు దాని పేరు గుర్ తిక్ దానిని
హ్మ్మ్ ఎక్కడా ఊసర వెళ్లి
ఎన్ను స్సా ఇది కూడా ఉంది. ఆ ఊడ్ర్స ఆ అదే మనం ర్యాండమ్ గా నువ్వు బల్లేవు ఊసరువెల్లి
అ అలాగ రంగులు మార్చినట్టు మారుస్తావా
హ్మ్ అది ఎత్కొని వచ్చేసింది పైన అ పై నుంచి కిందకి
ఆహా
కిందికి ఎత్కొని వచ్చి ఆడింది ఆడింది ఆడి ఏమంటే తినదు ఆడు తుంది బాగా ఆడుతుంది
ఉంటుంది
హ్మ్ అది మా ఇంటి ముందర ఒక చెట్టు ఉంది దాంట్లో ఉంటుంది అది దాంట్లో ఉండింది ఎత్కొని వచ్చేసింది అది
ఆహా
మీరు కుక్కలు ఎక్కువగా మా ఇంటి దగ్గర వచ్చి అదేందో చెట్టు ఉంది అదేందో పెద్దగా అయితుంది అదేందో తెల్దు ఆ చెట్టు పేరు తెలుగులో ఏమంటురో ఆ మేపేది కూడా కాదు మన కాలేజీ లో ఉంది అదేందో చెట్ టుమ్ ఆహా ఏమో ఏంటో తెల్ నకి గుర్తుకులేద్ పేరే గుర్తుకు రాలండి ఇంకా పైన వచ్చి చిన్న చిన్న వెజిటేబుల్స్ ఎట్లా ఉన్నాయి ఇంగా కరివేపా చెట్ తుంది అలోవెరా ఉంది స్వీట్ పొటాటో పెట్టనా బ్రింజల్ చెట్టు చెట్ నీ టొమాటో చెట్టు ఉంద ఈ పుదీనా ఉంది గోరింటాకు చెట్టు ఉంది కరివేపాకు మనీ ప్లాంట్
ఆహా హు
మీరు మీ ఇంట్లో చెట్లు ఏం లేవా
మా ఇంట్లో మనీ ప్లాంట్ ఉంది ఇంకా రోజా చెట్ తుంది మల్ల మల్లి చెట్టు ఉంది
హు తెచ్చం
ఉహు మల్లె చిక్కు మల్లె చెట్టు అంట
ఆ ఉమ్ ఇప్పుడు సమ్మర్ కదా వస్తా వస్తాయి కదా ఇం ఇంకా
ఆ వస్తా మర్పే కదా
సమ్మర్ లో ఉమ్ మాకి మేము మా నీ టిలోనీ ఆ బాగుంటాయి సమ్మర్ అంటే మ్యాంగోస్ పువ్వులు
పువ్వులు మ్యాంగోస్
ఉమ్ ఇంకా జూస్లు ఆ వాటర్ మిలను ఈ ఇంకా ఇంగటి ఏమో అంటారే జెల్లీ జెల్లీగా ఉంటుంది చూడండి ఆహా అది కాదు క ఈను అంటాను జిల్లీ జిల్లీ తాటి మంజుల
మ్మ్
తాట్ తాటి మ
ఆ తాటి ముంజలు ఆనేసి బాగుంటాయి అవి కూడా
మ్మ్ కమ్మడ అంటేనే అది ఇంకా
మ్మ్
ఇక్కడ రీసెంట్ గా ఒక షాపింగ్ మాల్ ఆ పోయినా మేమేం చిన్న చిన్న షాప్స్ లోనే అంటే అంటే మా అమ్మ ఒకచోట వెళ్ళదనమాట తే ఏదో ఒకషాప్ లేరు ఇక్కడ అని ప్రతి షాప్ లో పోయి చూడాల మా అమ్మకి మా అమ్మ
అవునవును అన్ని చూస్తున్నాయి కదా ఎక్కడ ఉనండి అసలు మ్మ్
ఇంగా ఏమంటే ఎక్కువ షాపింగ్ మాల్స్ ఓపెన్ అయిపోయి ట్రాఫిక్ అయిపోయి ఎన్నిసార్లు రివర్స్ వచ్చినామో మేము మీతో షాపింగ్ మాల్స లేదాంటే చిన్న చిన్న షాప్
చిన్న చిన్న షాపులే
మ్మ్ బెస్ట్ అక్కడ బార్గెన్ కూడా చేయొచ్చు ఆ విశల్ మాట అట్లా
ఆ విశాలు వాటికి పోయినా
ఆ మ్యాక్స్ బర్లేరు అంటే మనం రేటు చూసి ఏమన్నా యూస్ఫుల్ థింగ్స్ కూడా కొనుక్కోచ్చు షాపింగ్ మాల్స్ లో ఆ విశాల్ అవును ఇక్కడే కొంచెం మల్లికార్జున సర్కిల్ లో రిలియన్స్ అని ఉంది
ఆహా
స్మార్ట్ అని
ఓహో
అక్కడ కూడా బానే ఉంటాయి అది ఇట్లే విశాల్ మాట్ లాగా
ఓహో
మ్మ్ రీసెంట్గా వెళ్ళి మేము వచ్చి ఆ చట్నీలు అంటా ఇన్ ఆ ట్రైన్స్కి వెళ్ళింటి ఇక్కడ ఇక్కడ ఎం జి గ్రాండ్ పక్కన ఉంది చూడు ట్రెండ్స్
ఆహా
అక్కడ వెళ్ళిన్న బజార్ దగ్గర వెళ్లేదు. వేరే చోట్ ఫ్రెండ్స్ ఉందా. కడి వెల్లింటి, అసల్ ట్రెండ్స్ లో ఎంత కాస్ట్ కదా.
అంటారు కానీ అక్కడికే వెళ్తారు, చానా మంది
ఉ క్వాలిటీ బావుంటు అంటే అక్కడ
అద్ అది కానీ
నాకి మా ఫ్రెండ్స్ ఒక టాప్ తె చిన్నారు మం అ
టెన్స్లా
చెప్ ఉ ఏం లేదు సింపుల్ గా ఉంది. ఇంగా హ్యాండ్స్ కి ఏదో ఒక బటన్ లాగా వచ్చింది అంతే అది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అది.
ఓ
హు మనం చిన్న చిన్న షాప్స్ లో వెళ్తే బార్గెన్ చేయొచ్చు, మళ్ళా వెళ్తే కూడా వాళ్ళు తగ్గిస్సారు, అదే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అంటే ఫిక్స్డ్ రేట్ ఉంటుంది.
ఎక్ ఇతర్ ఏం మాట్లాడలేం, వాళ్ళతోని ఇకో మాట
అవును, మనం చిన్ని చిన్ని షాప్ లతె అడగ్ చ్చు ఎందుకింత వేసాడు, ఏముంది అని అదే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ల అడగా ఏం డైరెక్ట్గా తీసుకుంటాం, బిల్ ఏసుకుంటం వచ్చేస్సం అంతే
తే
హు అయినా ఇప్పుడు ఎన్ని షాపింగ్ మాల్స్ ఓపెన్ అయినాయో పాపం చిన్న చిన్న షాప్స్ కి చాలా దెబ్బనె
అవును అందరు అక్కడికి ఎళ్ళిపొతారు, మంచిగా ఉంటాయని
అ హు బట్టల్ షాప్స్ అనే కాదు, మామూల్లా ఇప్పుడు జనరల్ స్టోర్స్, సరుకుల్ షాప్స్ ఉన్నాయ వాళ్ళకు గుడా దెబ్బనే ఈ విశాల్ మార్ట్ వల్ల, డీ మార్ట్ వల్ల
అవునవును
హుం, ఇంకేమండి ఇంట్లో అందన్ బావున్నారా
బాన్నార్
హు
సరే అయితే బాబు పిలుస్తుంది మళ్ళీ
ఉ సరే బాయ్
బై